హలో హాయ్
హాయ్ బాగున్నావా
ఆ బాగున్నా ఏమి చేస్తున్నావ్
ఏం లేదు య్యో ఇప్పుడే టీ తాగిన నువ్వు తాగినవా
ఆ ఇంకా లేదు తాగాలి ఇంకా
నువ్వు తాగుతావా టి అలవాటు ఉందా
ఆ తాగుతా నేను మార్నింగ్ ఈవెనింగ్ క కాకపోతే కొంచెం బాగా తక్కువ క్వాంటిటీ తాగుత
అవునా ఆ తాగు అప్పుడప్పుడు తాగుతా అప్పుడప్పుడు తాగను
అవునా
మీరు పాల ప్యాకెట్ ట్లే వాడతారా
ఆహా లేదు మా ఇంట్లో ఆవు ఉంది ఆవు పాలు
ఆ
ఆవు వుంది మా ఇంట్లో ఆ ఆవు ఉంది మేము అవే తాగుతాం ఆవు పాలు చాలా హెల్ది కదా
అవునా అవి ఎలా ఉంటాయి టేస్ట్ అంటే పాల ప్యాకెట్ లెక్కనే ఉంటాయా
లేదు ఇది బాగుంటది ఇది తాగి పాల ప్యాకెట్ తాగితే మాకు ఆ టేస్ట్ వేరే అనిపిస్తది అసలు తాగినట్టే అనిపించదు
ఎప్పుడు తాగలేదు ఆవుపాలు
తాగలేదా పాలు గూ డా బాగానే ఉంటాయి కానీ నాకు పాలు ఎక్కువ తాగ బుద్ది కాదు అసలు పాలు తాగితే ఇంకా హెల్తీ లైఫ్ అట్టగాని ఆవు పాలు అది దొరకడం కష్టం ఎక్కువ బర్రె పాలు యూజ్ చేస్తారు కదా
అవును
ఆ నాకు అవి పది ఆవు వే తాగుతాం
అమ్ముతారా మీరు ఇంట్లో మందమా
లేదు ఇంట్లో మందమే అది చిన్న దూడ ఉంది దానికి పాలు గావాలి ప్లస్
ఆ మీకు అచ్చా పితకడం పాలు
ఆహా రాదు మా ఇంట్లో వాళ్ళే పితుకుతారు నాకు రాదు ఆ
అవి ఇట్లా పొడుస్తాయా మంచిగా ఉంటందా
లేదు మంచిగానే ఉంటాయి ఆవులు దీంట్లో ఏమో రకరకాలు ఉంటాయి గానీ అవి తెలియదు గాని మాయి మంచిగనే ఉంటది ఏం పొడవదు
అవి మేతకు పోయేస్తాయా వాళ్ళే
ఆ ఇడ్సి వేస్తాయి పోయ్యొస్తయి అవేకు ప పచ్చిగడ్డి తింటాయి ఇట్లా పొట్టులు ఈ వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి కదా
ఆ
ఆ అవన్నీ తింటాయన్నమాట
మా ఇండ్ ఇంటికి కూడా రోజు ఆవులు వస్తాయి. వాటికి రోజు మేము అన్నం పెడతాం, ఏదో ఒకటి పెడతాం.
అవునా
రోజ వస్తాయి. ఆ అవును రోజ వస్తా వస్తాయి మేము లేకుపోతే ఇట్లాగ గేటు తెలుస్తా ఒకసారి అ మేము టీవీ చూస్తున్నాం. టీవీ రూమ్ లకు వచ్చింది ఆవులు లోపలికి గేట్ తెరుచుకొని గేట్ ఓపెన్ ఉంటాయి అవును అన్నం పెడతాం, అన్ని పెడతాం ఆ వాటర్ పెడితే తాగదు. ఇక అన్నం పెడితే తింటది.
ఓ అట్లాంటి ఇ సమ్మర్ లో తాగుతాయి కావచ్చు. కాని అవి ఇక్కడ కూడా తాగుతాయి.
ఆ అదే
ఉహు మీరు ఎక్కడికైనా వెళ్ళారా ఈ మధ్య రీసెంట్ గా అంటే టూరిస్ట్ ప్లేసెస్ కి, గానీ లేకపోతే ఇట్లా దేవాలయాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలకు గాని
ఆ మొన్న భద్రాచలానికి పోయినాం.
అవునా ఎట్లాంది అంటే అక్కడ అవునా ఎ ఇట్లా వెళ్లారు
ఆ ట్రెయిన్ లో వెళ్లాము.
ఆహా
అప్పుడు ఆ అప్పుడు ఏకాదశి ఉత్సవాలు అని చెప్పేసి ఉండే సో ఇట్లా మేము మా కొలీగ్స్ అందరం కలిసి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా వెళ్ళాం చాలా బాగుండే.
ఆహ అక్కడ స్టే చేసి ఉన్నారా వన్ డే అట్లా
పోవడానికి ఒక హాఫ్ డే పడుతది జర్నీ.
ఓకే
ఉ
పాపికొండలు అక్కడేటగా చూసారా మరి పాపిక
అవును బోటింగ్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. బోటింగ్ లో అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటది అక్కడ. ఇట్లా ఎ ఇట్లా జోక్స్ చేసే వాళ్ళు ఇట్లా యాంకర్స్ లెక్క ఉంటారు. వాళ్ళే ఎంటర్టైన్మెంట్ చేస్తారంట బోట్ లో ఉన్న వాళ్ళందరిని.
అవునా
మార్నింగ్ టు ఈవినింగ్ ఇక మనీ పే చేస్తే చాలు ఇక మార్నింగ్ టు ఈవినింగ్. మొత్తం ఆ పాపికొండలు మొత్తం మొత్తం తిప్పుతది బోటు మొత్తం దాంట్లోనే ఫుడ్ దా లోన డాన్స్ లేస్తారు దాట్లనే టివి అవును కింద ఫుడ్ పైనేమో కూర్చోవాలి
ఆ బాగా ఎంజాయ్ చేశార అయితే
అవును చాలా ఎంజాయ్ చేసాం టీ ఇస్తారు టిఫిన్లు ఇస్తారు బిస్కెట్స్ ఇస్తారు
ఆహా కానీ బాగుంటదట పాపికండలు నేను ఎప్పుడ వెళ్ళలేదు వెళ్ళాలని ఉంది గాని
అవును చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైమ్ అస లెళ్లడం చాలా మంచి అనిించింది ఆ వాట్ టర్ లో వెళ్తే ఇంకా సాంగ్స్ పెడతారు మంచిగా మస్తు అనిపిస్తది
మరి టెంపుల్ దగ్గరనే ఉందా పాపికొండల దూరం
ఒక టూ అవర్స్ జర్నీ పడతది ఆ టెంపుల్ నుండి పాపి ొండలకి ఇగ వెహికల్ తీసుకొని వెళ్ళాలి హు
ఆహా
డాలు అక్కడ ఏంది భద్రాచలంలో అక్కడ ఫైవ్ ఓ క్లాక్ కే దర్శనాలు ఉంటాయి సో మేము మూడింటికే లేచి స్నానలు చెసి ఫైవ్ ఓ క్లాక్కే పోయినాం మొత్తం మంచు చలికాలంలో మీము పోయింది
అవునా
హ
మరి పర్ణశాల అంటారు అది
పర్ణశా ఆ పర్ణశాల కూడా దానికి దగ్గరనే కొంచెం
ఆ
అదిే కూడా అయననే తీసుక వెళ్తాడు
ఆహా
అక్కడ సీతమ్మ నార చీరలు అని ఉంటాయి
అవునా చూసారా మీరు
అ చూసాం అక్కడికి కూడా తీసుకెల్లిండు అక్కడ వా ఆమె చీరలు ఆర పెట్టి ఉంటదన్నట్టు
అంటే రియల్ గా చీరలు ఉంటాయా
చీరలు ఉండాయి కాని అవి ఇట్లా ఎండిపోయినట్టు అంటే ఎ రాళ్ళ మీద ఆమె ఉతికి ఆరేసిందట అట్లా గుర్తు తులు ఉంటాయి అక్కడ
ఆ సీతదేవీ గుర్త్
ఆ ఆ చీరటే కనిపిస్తరే అంటే ఇప్పుడు మన బొం ఆడ ఉంటాయి కదా బొంత
ఆ
అదే దాని చీరలు అన్నట్టు నారా చీరలు అని ఏమో రాషుంటది
అవునా
ఆ అక్కడ ఇంకా కొన్ని బం బండలు ఉంటాయి ఇట్లా వెనక తిరిగి మూడు బండలు వయ్యాలంటే సీతమ్మకు వచ్చిన కష్టాలు మనకు రావద్దు అని
ఉమ్ ఎక్కడేస్తారు పర్ణశాలల్లోనేన
ఆ సీతమ్మ నాలచీరల దగ్గరే ఉంటద అన్నట్టు
ఓకే ఓ
ఉమ్ బాగుంటది చాలా మీరు ఒకసారి వెళ్ళి రండి
ఆ ఇంకెక్కడికెళ్ళారు మేము నేను ఇప్పుడు బాసరకెళ్ళాను అప్పుడు కూడా నేను కూడా బోటింగ్ జేశాను అక్కడ మస్తు అనిపించింది అక్కడ గంగమాత దగ్గర
అవునా చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం అక్కడే కదా చేపిస్తారు ఎక్కువ
వాసరలో వసంత పంచమి ఇట్లు ఉన్నప్పుడు అక్షర అభ్యాసం అయితే ఎక్కువ ఉంటది మేము ఎళ్ళినప్పుడు డెంత్ పామ్ టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండేయ ఫుల్లు మంది స్టూడెంట్స్ మొత్తం అక్కడికి ఒచ్చారు అంటే ప్రేర్ చేసుకోవడానికి ఆ అవును ఫుల్ మ సండే అక్కడ బోటింగ్ కూడా బాగుంటది మంచు టది మళ్ళ అక్కడ ఏంటి వాల్మీకి గుహ అని ఉంటది
ఆ
ఆ అందులో అంటే చిన్న సొరంగం మండలోకి లురు దూరి లోపలికి ఎళ్ళాలి ఆ ఒక టూ త్రీ మెంబర్స్ టూ ఆర్ త్రీ మెంబెర్స్ సూచాంత ప్లేసే ఉంటది ఎక్ ఉండదు అన్నట్టు
అవునా అక్కడనే కదా కుంటాల జలపాతం ఉంటది ఆ వెళ్ళినం ఒకసారి
తెల్సు బానే ఉంటది
అవును
మీరు ఎలిండ్రా ఇప్పుడైనా బాసరకి
ఆ వెళ్ళినము ఒక్కసారి అక్షరాభ్యాస ఉండే అ టె వెళ్ళినమక్కడ
అ ఓకే అవునా ఇంకెక్కడికి వెళ్లారు ఏమైనా పుణ్యక్షేత్రకి ఇంకెళ్లారా వేరైతేవి
ఇంకా వెళ్ళలేదు ఇప్పుడు శ్రీరావనవమి ఉంది కదా ఇప్పుడు బాగా మంది వెళ్తారు ఇక భద్రాచలంకి
అవును అ వేంలవాడ కొండగట్టు నా నాంపల్లిక అయితే ఇంకా మస్తు అనిపిస్తుంది
అవును అది టూ త్రీ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ ఒకసారి వెళ్తాం అక్కడికి క వీముల వాడకొండగట్టు నాపల్లికి ఎదురుగాలి ఉంటది కక్ష్ లక్ష్మీ నరసింహస్వామి
ఆయి ఈ ఏంటి నాంపల్లిలో ఈ పాము ఉంటది కదా అది శేషుడు దానిలోయితే మొత్తం అవి బొమ్మలు ఉంటాయి కదా ఆ భక్త ప్రహ్లాద చరిత్ర ఆ నాకైతే స్టార్టింగ్ లో ఒకటిసారి చూడంగానే భయం అయింది ఫస్ట్ అది నాగస్వరం ఏదో ఫస్ స్ అది ఒక బొమ్మ నాగస్రం ఏదోఊతా ఉండంది స ఏం రియల్ మనుషులక్క ఈ నెవరు ఇలా భయపడతా అకున్నా ఫస్ట్ భయ అయింది తర్వాత లోపల లోపలికి వెళ్తాంటే మ అనిపించింది
అవును స్టార్టింగ్ ఆ అక్కడ ఫోటోలు దింపుతారు అప్పుడు పప్పుడు ఇస్తారు
మలాటి లక్ష్మీనారసింహస్వామి అది కూడా మె ఇట్ల ఎక్కి గుళ్ళ మెట్లు ఎక్కి వెళ్ళాలి
కొండగట్టలో కూడా బాగుంటది
అవును కొండగట్టు కూడా బాగుంటది అక్కడ కూడా మళ్ళ అక్కడ కూడా బేతాల దేగడ మీ అది ఉంటది అవన్నీ ఉంటాయి కనీ కోతులు ఫుల్లు ఉంటాయ
అవును కొండగట్టు దగ్గర బాగా ఉంటాయి ఏమన్నా మనం ప్రసాదం కొని తినాలంటే భయం ఇట్లా మేము వెళ్ళినప్పుడు చెదర కప్పుకొని తినేవాళ్ళం అక్కడ కోతుల భయానికి
అవునా
అవును బాగాంటే బాగా ఎటి నుండి వస్తాయి తెరువరి ఆస్తనే ఉంటాయి అక్కడ
మేము వెళ్ళగా టూ ఒక త్రీ ఫోర్ ఇయర్ అవుయింది ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదుగాని బాగా డెవలప్ అయిిందంట
అవును చాలా చేంజ్ అయింది అంటా అది వేముల వాడ కూడా మంచి గట్టిందంట ఇప్పుడు కోనేరు అవన్నీ
కొన్నిట్లో స్నానం చేసి మళ్ళీ ఇక్కడ వేములవాడ కొన్నిట్లో కూడా అందులో కాయిన్స్ ఇట్లా వేస్తాయి మనం కోరుకునాయి తీరుత వాళు కదా
అవును
ఉ మీరు వేసింది అప్పుడ ఎట్లయినా
ఆ ఏశినం
కొనెట్లో సానం చేసి అందులో ఎస్తారు కదా
అవును కానీ వాటర్ ని చూస్తే ఇట్లా భయం అయితుది అగ్ వాట ర్ మధ్యర ఈ గుడి ఉన్నది.
అ అవునవును.
ఎట్లా కట్టిండ్రో ఏమో అనిపిస్తది.
అప్పుడుండే కాని ఇప్పుడ ఏమో అక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నరుగ చేంజెస్ చేస్తున్నారంట మరి ఏ మధ్య వెళ్ళలేదు మేము కూడా
అవును మేం కూడా రీసెంట్గా ఎల్లలేదు.
ఊహు మళ్ళ వచ్చేటప్పుడు ఈ గుడం గుట్ట ఆ ధర్మం ధరం పురి ఆ ఇవన్నీ చూసు కోని రావచ్చు అన్నీ
కొమ్మర వెల్లి ఉంటది.
ఊ కొమ్మర వేల్లి ఒక్కసారి వెళ్తే అన్ని కవర్ అయిపోతాయి.
లోవన ఉంటది ఇంకో టెంపుల్
అవును అక్కడ కూడా అక్కడ కూడా ఈ మానేరి డ్యాము ఇద సంథింగ్ ప్రాజెక్ట్ వాటర్ వస్తే మస్తు ఉంటది అక్కడ కూడా బోటింగ్ అవన్నీ
బాగుంటది.
ఊ
మీరెల్ ఆ వెళ్ళలేదు రీసెంట్గా ఇగ వెళ్ళాలి. శ్రీరామనామి కి ఎక్కడికి వెళ్తారు మీరు
ఆ ఇక్కడే ఉంది మా ఊర్లో రామాలయమే ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతుది ఆ ఉ ఇక్కడిక వెళ్తాం మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వెళ్తాం మన్ భోజనాలు అంటాయి అవన్నీ ఉంటాయి కళ్యాణం మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ ఉంటది. చాలా బాగుంటాది భజనలు చేస్తారు ఫుల్లు పాటలు ఫుల్లు మంద్ వస్తారు.
అవును అదిగాడ పప్పు పానకం ఇస్తారు ఇక్కడ కూడా మాకు దగ్గర దగ్గరనే ఉంటది చాలా బాగా చస్తారు చాలా మంది వస్తారు. ఎక్కడెక్కడ నుండో ప్లేసే ఉండదు అస సలు ఇక ఎండాకాలం కాబట్టి ఇంకా బాగా
ఆ పెద్ద పెద్ద ఇది ఉంటాయి కదా ఎల్ఈడి టీవీస్ పెట్టి అందరు కనిపించదని అట్లా లైవ్ హీయర్ చేస్తారు అంత అక్కడిదళ్ళ చాలా బాగా చేస్తారు. సరే అండి మరి ఓ
ఆ ఓకే బాయ్